బావున్నవానే
ఆ బావుండాను
ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లేదు ఖాళి అలా కూర్చున్నాం
కూర్చున్నా నేను కూడా బాగున్నాను
ఆ అన్నయ్య ఎలా ఉన్నారు
అన్నయ్య కూడా బాగున్నారు
ఆ
హూఅన్నయ్య బాగున్నారా ఇంట్లో వాళ్ళు అంతా బాగున్నారా
ఆ అందరూ బాగున్నారు
హ్మ్మ్ అయిపోయిందా భోజనం
ఆ అయిపోయింది చేస్తావ్ అన్న ఈ రోజు కోడి
ఉహూ కో కోడిికూరనా
ఆ మీదేంటి ఈరోజు
మాది కూడా అదే
ఆహా అయితే బానే ఉంది
నిన్న రాత్రి నేనే చేసాను ఆ నిన్న రాత్రి మొదటిసారి నిన్నున్నాడ ఇంట్లో
బానే వచ్చిందా
పుల్సె కాలేదు బాగానే వచ్చింది నేను
ఆహ్
ఉమ్ కలుపుకోవడానికి అదేల్లే మొదటిసారిగా మా అమ్మని అడిగాను మా ఇంట్ ఇంట్లో మా వదినని కూడా అడిగా అంటే ముకుడి తిన్నావ అని మనకు తెలిదు కదా కొంచెం సాయం చేశారు
అవునా
అలా అయింది మొత్తానికి చేసిన
రెండోసారికి వచ్చేస్తుది
ఉమ్మ్ ఎల్లాడా బాబు స్కూల్కి
ఆ లేదు ఎల్లుండి నుంచి స్కూలు అప్పుడు వెళ్తారు
పిల్ల నుంచి ఆ పాట చాలా అన్ని తెచ్చుకున్నారా మరి పుస్త పుస్తకాలు
పుస్తకాలకి ఈరోజు వెళ్దాం అనుకుంటే వాళ్ళ ఫోన్ అదే ఫోన్ చేస్తే లేదు ఇంకా రాలేదు అన్నారు
కనుక్కుంటే రాలేదన్నారా హుహ్మ్
మళ్ళీ వెళ్ళి వచ్చాక చెప్తామన్నారు అప్పుడు తెచ్చుకోవాలి
ఉహూ
అవునండీ
మన మా ఇంట్లో మా ఆ అల్లుడి పెళ్ళయింది చెప్పా కదా
ఆ చెప్పావ్
ఆ ఆ రోజు పిలిచాను కుదరలేదా రావడానికి నీకు
ఆ నాకు అస్సలు కుదరలేదు ఇంట్లో చాలా పని ఉంది అందుకు పని తోటే సరిపోతుంది అప్పుడే చెప్త్దాం అనుకున్నాను
ఉం
అవ్వలేదు
ఉం మీరు అన్నయ వస్తారేమని చూశాను
ఆ అనుకున్నాము మేము ప్రయత్నించము కానీ అవ్వలేదు పనులు ఎక్కువ అవడంతో అన్నిటి కూడా చాలా పనులు ఉన్నా అందుకని కుదరలేదు రావడానికి ఏమ అనుకోకండి
ఉం పర్లేదు అదే అనుకున్నాను ఖాళీగా ఉంటే వచ్చేవాళ్ళు ఏదన్నా అను అనుకో అనుకోని పని పడదేమె అన్నుకున్నాను
అవునవును
మంచి అంటే మా దాంట్లో ఎక్కువ ఈ ఉం అదే చూస్తారు కదా మొదటిసారి చెప్పిన దానికంటే చూస్తే బాగుంటది కదా అని పిలిచాను
అవునవును
ఉం మా దాంట్లోనా కొంతమంది ఎలా చేసుకుంటారంటే ఉం ఉం మా దాంట్లో ఆ తాళి ఉండదు కొన్ని సంగాళ్ళల్లో
ఓ
తాలు ఉండదు ఆ మొన్న ఆ హా మొన్నయిన పెళ్ళిలో అయితే ఉంగరాలు కూడా లేవు ఆ చేతికి పెట్టుకునే వాచ్ మార్చుకున్నారు
అలా కూడా ఉంటుందా
ఉం చేతికి పెట్టుకునే వాచ్ సంతకాలు దండలు
ఓ
ఆ ఆ దండలు ఆ అమ్మాయి కప్పుకుంది అది తీస్తాడు అబ్బాయి అంతే ఉం ఆ ఇట్లా ఉంటాయి మా పెళ్ళి నీకు తెలుసు కదా మా దాంట్లోను త తాళి ఉంటది ఉంగరం ఉంటది
అవునవును....
ఉం మొన్న వీళ్ళు ఏం చేశారంటే దండలు వేసుకున్నారు బైబుల్స్ మార్చుకున్నరు వాచ్ మార్చుకున్నరు సంతకాలు ఈ నాలుగే జరిగాయ అనమాట మొన్న పెళ్లిలో
ఓ నేను ఎప్పుడు చూడలేదు నాకు పెద్దగా తెలియదు
ఉం మీకు తెలియదు కదా మాది అం అట్లా అన్న అప్పుడు ఎలా అయిందంటే ఉం
ఉం ఎలా
ఉం నాది తెలుసు కదా నాది ఎలా అయిందంటే మా దానికి తాళి ఉంది అనమాట తాళి కట్టించుకోడం ఉంగరాలు మార్చు కోడం ఫస్ట్ వేయిల్ తీస్తారు కదా అమ్మాయికి ఆ వేలు తీశాక ఇంకా తాళి తాళి తర్వాత ఉంగ రాలు ఉంగరాల తర్వాత దండలు వేసుకోవడం దండలు తర్వాత సంతకాలు ఉంటాయినమాట సంతకాల తర్వాత ఆ కొంతమంది బియ్యం వేసుకుంటారు కొంతమంది పూలు వేసుకుంటారు
అదే వాళ్ళ వాళ్ళ బట్టి వాళ్ళ ఫ్యామిలీ బట్టి ఉంటుంద ఓకే
అంటే వాళ్ళు వెళ్ళే సంఘాన్ని బట్టి ఇదన్న మాట ఊ ఆ ఇప్పుడు మా దాంట్లో మేము బియ్యం వేసుకున్నాం మొన్న వాళ్ళ దాంట్లో జస్ట్ పూలు కూడా వేసుకోలేదు నలుగు పిండి కూడా రా న అది ఆ పిండి జస్ట్ రాసుకొని నూనే.. పెట్టడమే నాలుగుగంటే ఇంకేం లేదు ఓ పసుపు రాసేది లేదు ఆ అట్లా కొంతమంది వివిధ రకాలుగా అట్లుంటది అన్నమాట
అవును ఎవరి సంఘనికి వాళ్ళు వాళ్ళు అలా చేసుకుంటరు వాళ్ళ ఆచారాలు బట్టి
ఆ అంతే మీది ఎలా చేస్తారు
మాకు ఉంటాయి తా జీలకర్ర బెల్లం తాలిబొట్టు మెట్టెల్ మెట్టల్ ఆ ముందే జీలకర్ర బెల్లం పెడతారు పెళ్లికూతురు చేసినప్పుడే మెట్లు పెడతారు మేనత్త మెట్టలు పెట్టాక తర్వాత గోర్లు తీస్తరు పెళ్లి రోజు పొద్దున్న గోర్లు తీస్తారునమాట తీయడం అంటే మామూలుగా ఏదో తీసినట్టు అలా అంటారు తర్వాత జీలకర్ర బెల్లం పెళ్లి పిగిలి దగ్గర జీలకర్ర బెల్లం తాలిబొట్టు తలంబ్రాలు
అంటే మీకు కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా పొద్దుట చేస్తారు కొంతమంది రాత్రి చేస్తారు
మాకి ఎక్కునా మాకి ఎక్కువైతే రాత్రి పెళ్ళి తెల్లారు గంటల పెళ్లి అంటే అలా ఆ రోజుకి ఈ రోజుకి మధ్యలో మూడింటికి ఎలా అలా ఉంటాయి ఎక్కువ రాత్రి పెళ్లిళ్లు ఎక్కువ ఉంటాయి ముహూర్తాన్ని బట్టి అంటే వాళ్ళిద్దరు పేరు బట్టి పెడతారు దాన్ని బట్టి అలా ఉంటాయి
అంటే జాతకాలు అవి చూస్తారా
ఆ అన్ని చూస్తారు ముందే కుదుర్చు సంబంధం కుదిర్చుకోకముందే చూస్తారు అది కుదిరితేనే సంబంధం కుదురుతుంది కలవపోతే చెయరు దాన్ని బట్టి కుదుస్తారు ఆ అవును జాతకం చూపిస్తారు ముందు అందరూ సరే అంటే అప్పుడు అవి కూడా కలిసాక అప్పుడు దాన్ని బట్టి ముహూర్తం పెడతారు మన తల్లిదండ్రుల పేరు బట్టి పెళ్లికూతురు పెళ్లికొడుకు పేరు బట్టి జాతకం పెడతారు ఒక మంచి రోజు ఈ టైం అదే ఈ సమయం కని అప్పుడు ఆ టైం కి తాళి కట్టరు వాళ్ళు పెట్టిన ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు
మరి తాళి ఎప్పుడు కడతారు
తాలి తర్వాత పూజ తర్వాత కడతారు ముందు వాళ్ళు ముహూర్తం పెట్టేది మాత్రం జీలకర్ర బెల్లానికి తాలి అంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పెళ్ళలిలో జీలకర్ర బెల్లం కూడా ఫస్ట్ అదే ఇంపార్టెంట్ మా పెళ్లిలో
అదే ముహూర్తానికి పెడతారు ముందు పూజ ఉంటుంది ముందు పెళ్ళికొడుకి వేరే పూజ ఉంటుంది పె పెళ్లికూతురుకి తల్లిదండ్రులు చేస్తారు గౌరీ పూజ అని అది ఉంటుంది తర్వాత పెళ్లికూతురు పెళ్ళకూతురు వాళ్ళు తల్లి తండ్రి కాలు కడగాలలి అబ్బాయికి
కాలు కడిగి చవాల పెళ్ళ కూతురు వాళ్ళ అమ్మా నాన్న కాళ్లు క అడగాలి అబ్బాయికి
హూ
కాలు కడిగి ఆ నీళ్లు తండ్రి నెత్తిమేద జలుకుంటారు అంటే మా అమ్మాయి నీకు ఇస్తున్నావ అని విష్ణుమూర్తిగా భావించ చ్చి అబ్బాయిని చేస్తారనమాట తర్వాత గుమ్మడికాయ ఇంకొక నాలుగు రక ల అరటిపళ్ళు తాంబూలం అన్ని పెట్టి తన చేతిలో మ చేయి పెడతారు తర్వాత జరకాల బెల్లం ఇం చాలా పెద్ద పని చాలాసేపు పడుతుంది
మీదొ గంట ఉంటందా పెళ్లి
గౌరీ పూజ నుంచి గౌరీ పూజ ఒక గంట ఉంటుంది ముందు తర్వాత పెళ్ళలి తర్వాత హోమ ఎన్ని అయ్యేటప్పటికి ఒక రెండు మూడు గంటలు కఖచ్చితంగా పడుతుంది
మూడు గంటలు అంటే అమ్మాయికి ఒక గంట పోచు అబ్బాయికి ఒక గంట
ఆ అంతే అంతే అమ్మాయికి గంట ముందు పూజ ఉంటది అది పెళ్ళికొడుకు దగ్గర చేయరు లోపల చేస్తార అనమాట ఇప్పుడు పెళ్లికూతురు ఇంట్లో ఎలా చేస్త కున్నట్టు పుట్తింట్లో తను చేసే చివరి పూజది లెక్క ప్రకారం
అది మండప
పూజ మండపముంలో చేయరు పెళ్లి కూతురు గదిలో గాని పెళ్లికూతురు పత్ర వాళ్ళు ఇంట్లో గాని చేసుకుంటారు
అది వాల ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు
వాల ఇష్టం అంటే మనకి దానికి కూడా గౌరీ పూజ కూడా టైమ్ ఉంటందినమాట ఒక సమయం అని చెప్తారు అదే సమయంలో వాళ్ళు ఎక్కడ వీలైతే అక్కడ ఇప్పుడు పెళ్లి పెళ్లి ముహూర్తానికి దగ్గరగా ఉందంటే కళ్యాణ్ మండపంలో పెళ్లి కూతురున్న గదిలో వస్తారు
లేదు మాకు ఇంకా చాలా సమయం ఉంది పెళ్ళికి అంటే అప్పుడు ఇంట్లో చేసి పెళ్లి మండపాన్ని తీసుకొస్తార అనమాట
ఆ మీకు పూజ చేసేటప్పుడు మధ్యలో ఆ మంట ఉంటది కదా అందులో ఏ
పెళ్లి పెళ్లంతా అయిపోయాక పెళ్ళలి తాళి కట్టే స్లంబరాలు కూడా అయిపోయాక పెళ్లి కూతురికి తమ్ముడు గాని అన్నయ్య గాని ఎవరైనా సరే కూర్చోవాలి పూజలో కూర్చుంటేప్పు ఇప్పుడు అప్పుడు హోమం చేయించి ఉ మరమరాలు ఉంటాయి కదా వాటిని అన్నయ్య అన్నయ్య చేతిలోంచి బావగారు చేతికి ఇస్తారనమాట అంటే ఇప్పుడు అన్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చసారు కదా వాళ్ళ అక్కను వాళ్ళు ఇస్తున్నట్టు వాళ్ళ బావ గారికి అదే వాళ్ళు ఇచ్చాక బావ గారి బామ్మమరిదికి బట్టలు పెడతారు అనమాట అది హోమ వాళ్ళు చేయితారు మ్
సరే సరేలే అదే అర్థమైందిలే మరి మ్ సరే మరి ఉంటాను ఆ